హలో
ఆ అదే అండి అంటున్నా ఎందుకు ఈ పెళ్ళిళ్ళు ఈ అండర్స్టాండింగ్ లేని పెళ్ళిళ్లు చేసుకొని ఎవరు సుకపడ తర్వాత ఉన్నా
అందుకే కదా నేను జేసుకోలేదు
ఆ నేను కూడా మీకు అదే సజెషన్ ఇచ్చినా కదా ఎందుకు ఈ పెళ్లి చేసుకోవడం కన్నా
వాళ్ళకు అర్థం చేసుకునే వాళ్ళకు అర్థం చేసుకునే భార్య భర్త దొర కడు ఎక్క ఎక్క డో మహా ఇ మహా అంటే ఉంటరు వెయ్యిలో ఇద్దరు ఉంట్రరేమో అట్లా పెళ్ళమ్ మొగుడు ఆదర్శ దంపతులు కానీ అలాంటి వోళ్ళకి ఆయుషు తొదరగ వెళ్ళిపోతది ఎళ్ళపోతే తీసుకెళ్ళిపోద్ది వాళ్ళకి అవసరం లేదులే ఈయనతో బతకల్సిన అవసరం లేదు
అవును
తీసుకెళ్ళిపోతరు వాళ్ళ పెళ్ళం మొగుడు ఇప్పుడు ఉంటరుగ పోతపోతే యాక్సిడెంట్లో చచ్చిపోతారు చూసినావ వాళ్ళ మంచి అండర్స్టాండింగ్ ఉంది వాళ్ళకేంటంటే అది ఆకస్మిక మరణం కాదు వాళ్ కర్మ తిరిపోయింది అక్కడితో వాళ్ళకి ఇంక జన్మ లేదు
అదే అది ఇంకా తన్నుకునేది లేదు తిట్టుకునేది లేదు అయిపోయింది ఇంకా బతికినన్నాలు మంచిగ బతికిరు ఇంక చాలు రెండి అంటాడు ఇగ
నేను మొన్న ఒకటి చూశానండి రీల్లో ఒక ఆవిడ కుక్కపిల్లను పెంచుకుంది ఆ కుక్కపిల్ల కె లెఫ్ట్ లెఫ్ట్ లెగ్ మీద చిన్న మచ్చ ఉంది అయితే అది ఇటీవల కాలంలో ఏమైందో చూసి నేను మనా ప్రసన్నకె గారికెట్టాను నిన్న నైట్ పెట్టాను
ఆ
అయితే ఆ చచ్చిపోయిన తర్వాత మళ్ళా ఆమె కడుపులో బిడ్డ పుట్టాడు ఆ బుడ్డ సేమ్ అదే మాసం మళ్ళా ఆ ప్రేమదుడు ఎలా వెతుక్కొని వచ్చింది మళ్ళా ఆ కుక్క ప్రేమదుడు మళ్ళ వె వెతుక్కుని ఎట్లా వచ్చింది ఆత్మ ప్రేమ మళ్ళ వెతుకుంటా అక్కడికే
అదే అదే అదే అంటే ఏంటి అంటే వాళ్ళకు కర్మబంధం తీరలేదు ఇంకా మళ్ళీ
ఇంకా తీరలేదు ఆ ఆత్మబంధం ఏదైతే ఉంద్ దో ఆత్మ వెతుక్కొని వచ్చేసింది మళ్ళి
వేతుకుంటు వచ్చింది అది
ఆ ఎందు ఎందుకంటే ఆ ప్రేమ ఇంకా కొన్నాళ్ళు సాగాలి ఇప్పుడన్న కుక్కదంటే పదిహేను ఏళ్ళే లాస్ట్ దా జీవిత కాలం
అవును
మీకే ఇప్పుడు పిల్లోడు గనక గది వందేళ్ళ కాలం అదొక రకం ఎంది ఆమె ఏందంటే ఇప్పుడ ఒ నమ్ము తది ఇప్పుడ ఏందంటే మరు జన్మ అనేది ఒకటి ఉంటది కానీ ఇప్పుడు ఆమెకు రిలీజ్ అయిపోయినీ ఇట్లాంటివి ఏందంటే కొంత నమ్మరు మరు జన్మ గురించి తెలుస్తది ఇట్లాంటి వారి గురించి ఎందుకంటే నేను ఈ ఆ ఈ ఆత్మ మరు జన్మ దీని గురించి ఎక్కువ బుక్లు చదువుకుంటాను నేను ఎందుకంటే ఈ నేను చదివిన కాపాల మోక్షం గాని నిన్ను నువ్వు దెల్సు ఎవరు నువ్వు నువ్ ఎవరు ఆ ఆ అదోక్కటి సరిపోతది అదోక్కటి చదివితే చాలు అర్థమయిపోతది జీవితం అంటే ఏంటి అని అసలు నువ్ ఎవరు అని తెలుసుకోడానికి
అంతేగా
అది బావుంటది బలే ఇంట్రెస్ట్గా ఉంటది
ఆహా
అది చదువుకుంటే అది సరిపోతది ఒక్కటి సరిపోతది ఇంకెందుకు ఆయన వెళ్తున్నాడు కదా అరుణాచలం ఏళ్ళిరాని మంచిగానే సురక్షితంగానే రాని
ఆ సురక్షితంగానే రావాలి కానీ తేల్వాలి అనేది అంటున్నాను నేను ఎందుకంటే నువ్వు గుడికెళ్తున్నావ్ ఇప్పుడు కాదండి గుడికెళ్తున్నావ్ మంచిగా నేను ఏం అనలేదు ఇప్పుడు బ్యాగ్ తీసుకొని నువ్వు గుమ్మం గుమ్మం బయటికి వెళ్ళిన తర్వాత డబ్బులు ఇవ్వడం కన్నా ఎవరైనా భర్త బయటకి ఏళ్తుంటే ఒక గంట ముందే నీకేమైనా ఖర్చుకు అవసరం ఉన్నాయా మరి నేను గుడి నుంచి వచ్ వచ్చేసరికి రెండ్రోలు, ముడ్రోలు పడుతది లేదంటే ఫోన్ పే, జీ పే చేయమంటే చేస్తా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సిచువేషన్ ఏ ఎట్లుంటందో నువ్వు ఒకవేళ నాకు కాల్ చేసే టైం కాల్ కలవచ్చు కలగకపోవచ్చు సరే ఎందుకైనా మంచి దిలే ఈ ఐదొందలు దగ్గర పెట్టుకో అని ఇచ్చిపోయే వ్యక్తికి మన మీద నిజమైన ప్రేమ నిజమైన బాధ్యత ఉంది అని అక్కడ అర్థమయితుంది. రెండు మూడు సార్లు అడిగిన తర్వాత కు
నేను ఒకటి అనుకున్నది ఇప్పుడు మావులుగా వాళ్ళు అమ్మాయిలు నేను ఏమనుకున్నానంటే ఆల్రెడీ లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది కథ అయిపోయింది నేనే చూసూకుంట్నలకు నేను ఒకటి అనుకున్నది ఇప్పుడు నిన్న మొన్నటిదాకా తండ్రి ఇంటికడా ఉన్నది కనుక ఏమైన అవసరం ఉంటే తండ్రి చూడ తండ్రి దగ్గర తీసుకునే హక్కు ఉంటది ఎందుకే కూతురిపోయి తండ్రి జేబులో కొనిందిస్తున అడగనికి ఉండదు భర్త జేబులో అలా తీసుకోలేదు కాకపోతే ఇతను ఏందం నన్ను వదులుకోలేక వచ్చిందని ఎందుకు మరి తెలుసు నాకు అర్థం కాదు కొందరుంటారేమో కాని ఇదిగో ఇన్ని డబ్బుల్ పెట్టుకో అని చెప్పేసి ఫోన్ ఫోన్ పే పెట్ చేసుకో ఒక రెండు వేలు పెట్టుకోని నీ ఖర్చులకి వాడుకో ఎందంటే లంగా కావాలే బొట్ బిల్లలు కావాలే ఫైరండ్లవ్లీ కావాలే ఇవన్నీ అడగలేరు కదా చిన్న చిన్న వాటికి అడిగితే కూడా చిరాకు పడుతది
చెప్పండి ఊకె ఎందుకు ఇంత బాధ మరి ఇంత హెల్త్ ఇష్యూస్ పెట్టుకొని ఎందుకు నేను ఈ టాస్క్ ఒకటి చేయాలి మీకు ఇంకో విషయం చెప్పనా అసలుకి స్కూల్ లో చే చేసి మీరే డిస్క్ ప్రాబ్లం అయితే చేసిరో నాకుందండి డిస్క్ ప్రాబ్లం ఇంట్లో ఎక్కువ పని చేసి కిందనుకో సడన్ గా ఇట్లా ఇట్లా ఇట్లా ఏమంటారు ఇట్లా తక్కుమనట్లుగా అట్లా పెయిన్ వస్తది అసలు డాక్ డాక్టర్ కడా చూపించుకున్నప్పుడైతే ఆ రెండు బొటన్ వేళ్ళతోటి ఆ ఆ వెన్ను ఆ వెన్నులో నొక్కితే కళ్లమ్మట అమ్మా అని ఎంత పెద్ద కేక పెట్టినో పెట్టినప్పుడే ఆయన చెప్పడు నాక్ జ జారుతుందమ్మా కొంచెం నిలబడే పనులు చెయ్యకు టీచింగ్ నువ్ ఇలాంటివి కొంచము తగ్గించుకో అవి చెయ్యకు అనిని అప్పుడే చెప్పిండు ఇప్పుడు సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఏ చెప్పిండు కానీ టీచింగ్ ఫీల్డ్ కొద్దులేరా బాబు ఇంకా పెద్దది ఏదైనా జరిగితే నాకు అసలే ఒక ఆడపిల్ల ఉంది మనం చేసే టోలెవ్వరున్నారు రా నాయన వీడు మంచి అన్నం తింటుంటే గొంతు పట్టుకుంటే మంచినీళ్ళంటేనే వీడు తెచ్చివ్వడు ఎందుకులే నాయన అని చెప్పి నేను చేయలేను స్కూళ్లలో అని చెప్పి బంద్ చేసిన
చెప్పింది ప్రసన్న సార్ సో మా పెద్దక్క విషయంలో అక్క విషయంలో చాలా మోసం జరిగింది ఇట్లా పెళ్లి విషయంలో వాళ్ళు ఇట్లా అట్లా అని చెప్పారు చెప్పినపుడు మా పెద్ద నాన్న వాళ్ళ అబ్బాయే చెప్పారు కదా మీ వెనక ముందు ఎంక్వైరీ చేయలేదు కదా అని చెప్పేసి చెప్పతునంటే ఏం చేస్తాం ఎద్దున్నోనికి బుద్ధి ఉండదు బుద్ధ ఉనోడికి ఎద్దు ఉండదు కరమా మంచి గా చూసినోళ్లకు మంచోళ్ళు దొరకరు ఆవరగాళ్ళకేమో మంచోళ్ళు దొరుకుతారు ఇప్పుడేమో ఆడలకేమో ఇట్లా తయారు అయిపోయారు
మా మీ
ఇందాకనే ఇందాకనే రీల్ ఇందాకనే ఒక రీల్ చూసే దాని పేరు ఇల్లా అంటే భర్త చనిపోయాడు ఆమె చనిపోయాడు భర్త చచ్చిపోయిండు కంట చచ్చిపోయి యేసు కొడుకు ఇరువై మూడే ఏళ్ల కొడుకు వాడు రెండు మూడు నెలల గ్యాపు ఆరు నెలల గ్యాప్ వాడు సూసైడ్ చేసుకొని చచ్చిపోయి తండ్రికి భర్త లేడు కొడుకు లేడు అని ఏం చేయాలని ఆమె ఫ్యాన్కి ఊరి పూరేసుకుని ఆమె చచ్చిపోయింది
సరిపోయింది
అంతే కదా ఆమె ఎవరి కోసం బతకాలి ఇప్పుడు అరే తండ్రి చచ్చిపోయిడు నా తల్లి నా కోసం ఉంది కదా అని ఆ పిల్లడు ఆలోచించలేకపోయింది
అదే కదా
సరేంగా నాకు నేను చచ్చిపోతే నాకు తల్లి దికులేని అయిపోతుంది ఇప్పుడు ఆమె కూడా చచ్చిపోతుంది అనుకోని కూడా దూకినంటే అది వానికి ఎట్లా తెలుసు చచ్చిపోతాదో చచ్చిపోదో అని పోదని ఈ ఇద్దరు లేనప్పుడు నేను ఎందుకు సచ్చిపోవాలని అని నేను ఎందుకు ఉండాలని ఆమె చచ్చిపోయింది పాపం కొందరు సూక్తనేమో అట్ల ఇంకొందరు చూసిన బయట దిక్కుమాల వేషాల కోసం ఇంట్లోళ్ళని నరికేస్తారు
ఆ ఇంట్లో వాళ్ళనే చంపి బొంద పెడతారు వాళ్ళు ఏందో ఏం సంగతు ఏమో అసలు
అర్థంట్లే ఇన్ని రకాలుగా ఉన్నారు ఏంటో అర్థం అయితలేదు మనుషుల్లో మానవత్వం తెచ్చిపోతుంద ఇక్కడ మనుషులే కవైపోతుందో తెలుస్తలేదు
మానవత్వమే చచ్చిపోతుంది ఏం చేయాలంటే వాళ్ళకు వాళ్ళు నిజాన్ని గ్రహించలేకపోతురు ఆ అది
కళ్పురుసు రావడం ఎట్ల వచ్చిండు ఒకటి అంగం రెండు నాలుగు తోటి రెండిటి తోటి నేళ్తున్నారు దీని కోసం కొడుకు సచ్చినట్టు చేస్తారు అదే జరుగుతుంది అదే జరుగుతుంది ఇప్పుడు ఒకప్పుడు ఎందుకంటే ముందు ముందుకు తిండి కోసం కడుకు సచ్చేటో ఇప్పుడు తిడి కోసం కాదు కలికాలం సుఖం కోసం ఈ ఆ క్షణకాల సుఖం కోసం చచ్చిపోతున్నారుడు అంతే ఇంకేం చేయలేదు ఎక్కువ అయిపోతుంది రోజు రోజు పెరిగిపోతుంది ఎందుకంటే అది ఇప్పుడు దొరికితే తప్పు టూ మళ్ళ ఆటు ఉండుడు ఇటు ఉండుడు ఆన్న భయం లేదు ఎషేయి ఫస్ట్ ఎషే నువ్వు తర్వాత చూసుకుందాం దొరుకుతారో దొరకరో ఒక్కడు కూడా దొరకని కేసులున్నాయి అన్ని
అందరు దొరుకుతూనే ఉన్నారు వాళ్ళ బతుకులు ఇంకా పోలీస్ స్టేషన్లలా కానిస్టేబుల్ల చేతుల్లో వాళ్ళ చేతుల్లో తన్నుకుంట తిట్టుకుంటా టైంకి తిండి లేకుండా పరువు పోయి గిరు పోయి చిచ్చి అసలు అబ్బో బతుకు అంతకన్నా దరిద్రం లేదు మరి తెలిసి కూడా ఎందుకు చేస్తునరో ఏం పాడో
ఇప్పుడు కొట్టేడత చిట్టే బడత కొట్టే బారి చిచ్చే బార కంటే నరకంగా ఉంటది అక్కడ జైళ్ళు
మరి కానీ ఏదేమైనా ఒకటి మాత్రం నిజమండి నైన్టీస్ జనరేషన్ తోటి ఇంక నైన్టీస్ జనరేన్ ఆడపిల్లలతోటి ఇంకా అయిపోయింది ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఇవే ఆ
అంతా దరిద్రమే
ఆ టూ తౌసండ్ నుంచి కు ఆడపిల్లలే గాని మగ పిల్లలే గాని వామ్మో వీళ్ళ జాబులు వీళ్ళ చూస్తుంటే వీళ్ళ పనులు వీ వీళ్ళ తిరుగుల్లు వీళ్ళ వ్యవహారాలు భయమేంది అసలు ఫ్యూచర్ల పుట్టిన మా పిల్లలు పెరిగే పిల్లలు
ఇంకోటి ఏందంటే ఈ నైన్ంటిస్ లో చిన్న ఏజ్ లో పెళ్ళి చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ కాలం ముందు ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన తలకాయ నో నేజ్ లో పెళ్లి చేసుకుని పదిహేను పదహారుళ్ళకి పెళ్లి చేసుకుంటే వాళ్లకు సాటర్న్ ఏజ్ వచ్చేలోపు ల్ల ఇతను చేసుకున్న భర్తకి ఏ పదిహను తేడా ఉంటది సో ఈయన సంపాదన వల్ల కూడా ఆమెకు మంచి ఒక ఇరవై ఐదేళ్ళు వేసినప్పుడు తను తను పట్టించుకున్న లేకపోతే ఈ ఈ ఆన్లైన్ లో ఏమైతుందంటే పలకరింపులు ఎక్కువైపోయింది
అవును
బావున్నావా తిన్నావా ఏం చేస్తున్నావు చయ చూ ఈ పిచ్చి మాటలకి తాత్కాలిక మాటకి మాటలకి ఎక్కువైపోయి ఇన్వాల్వ్ అయిపోయి నాకు వాడు కావాలని వీడిది ఎంత ప్రేమ అనుకుంట్రారు సంపాదించి ఇట్లా వీటి అన్నిటికని చూసి వాడుదేమో ప్రేమ కావట్లేదు ఎవడు గాలి మాటలు కోసం పళకరించి తిన్నవా ఏం చేస్తునవు వాని పని పాటలేదు వానికేం పని నాలాంటోళ్లు ఖాళీ ఉండరు వర్క్ చేస్తా ఉంటారు ఇంకా వానికి ఏం పని పాట ఉండదు ఇది నిజాం అనుకొండి ఇట్లా ఇట్లా ఎంత మంది వాళ్ స్టోరీలు చెప్పారంటే నాకు దగ్గర దగ్గర ఇంస్టాగ్రామ్ ఒక ఇరవై ముప్పై మంది చెప్పిరు స్టోరీలు వాళ్ళ స్టోరీలు ఇట్ల ఎట్లా ఇది నేను చాలా మట్టుకు చేసినం ఇందులో ఇట్లా చెప్తున్నా కాని పదకొండు మంది ప్రపోజ్ చేస్తారమా అమ్మ మీకో దండం
ఆ
నువ్వు చెయాలంటే ఒకటే అడిగారు ఇగో ఇ ఫేస్బుక్ పాస్వర్డ్ ఇస్టాగ్రామ్ పాస్వర్డ్ ఇవ్వు మాట్లాడతా అని రేపు ఒకవి ఎందుకు అంటే ఇదే మాట ఎంతమందికి చెప్పినవో
అవును అంతే కదా నిజమే కదా
వాళ్ళ ఇంకా వెళ్లిపోయారు జంప్ ఇగ మళ్ళీ లేదు మెసేజ్ నా జోలికి రారు ఇంకా అందుకే నేను ఎవరు చేయను ఒక మన ప్రసన్న గారికి రీల్స్ చేయడం పూజ చేస్తారు ఆమెతో రీల్స్ చేయడం వీలు ఇద్దరే ఉంటారు ఇంగ ఆన్ల నేను మెసేజ్ చేసేవాళ్లు ఎవ్వలేరు
ఆ
ఎవరితో మాట్లాడను కూడా ఇక ప్రసన్న గారు కూడా బిజీ బిజీగా ఉంటారు ఇప్పుడు
ఆ చెల్ల కూడా ఎక్కువ బిజీనే ఉంటది ఇంకా ఇదివరకు కొంచెం పన అమ్మాయి ఉన్నప్పుడైనా జర ఫోన్ పికప్ చేసేది గాని నేనే చెప్పిన అమ్మాయి వద్దు ఏం వద్దు నువ్వు చేసుకుంటే ఆలోచనలు ఉండవు నువ్వే పని చేసుకో నీకంటూ ఒక ఐడియా ఉంట ది నీ ఇంటి మీద మన ఇంటి మీద ఏవతో పని మనిషి వచ్చి పని చేసుకుని అది డబ్బులు తీసుకపోయేది ఏందే తిక్కల దానా ఓపికున్నప్పుడే చేసుకో ఓపిక లేకపోతే కాస్త నిమ్మలంగా ఒప్పుకో ఒప్పుకో కాసేపు ఆగి చేసుకో
పాపకి హెల్త్ బాాలేదుదంట కదా పాపం వెయిట్ పెరిగిపోయిందింట కదా పాప
అవునండి ఎందుకోగాని అమ్ముగాడు అసలు ఈ క్యూట్నెస్ భలే బాగుండేది అది ఎందుకు సడన్గా ఓవర్వయిట్ పెరుగుతుందో అది టెన్షన్ పడుతుంది ప్ర ప్రసన్న బాగా నేను చెప్పా
ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైము ఆ స్కూల్లో సరిగా చెప్పక స్కూల్ మీరు ఏం చెప్పినారు మళ్ళీ వీలుమి జేరస్తురంట నేన్న స్కూల్ అది ఒకసారి చెప్పు నేను వచ్చి మాట్లాడతా ఇప్పుడు స్కూల్లో కొన్ని ఇంట్లో చెప్పినయితే స్కూలో ఎందుకు లక్ష లక్షలు ఫీస్ తీసుకుంట
ఆ
ఆ అప్పుడేమో సారేమో దుబాయ్లోో ఏక్కడో వెళ్ళారంట కదా
ఆయన అంతే ఇంకా ఆయన అంతే ఎప్పుడు చూశిన సంపాదన పిచ్చిలో ఉంటాడు సడన్ గా బా ఇంగ అందులో నుంచి బయటకి రానే ఇంగ ఈ మే మీద పడి అరుస్తుంటాడు ఇంగ
ఇగ అది కామన్ అయిపోయింది ఎట్లా అ అంటే డబ్బ బైట్ నుంచి డబ్బు రాకపోతే ఇంట్లోల్ల మనిషినుంచి దొబ్బియ్యాలె అందులో ఈ మీ చౌదరి దాంట్లో ఎట్లా ఉంటంది అంటే డామినేషన్ ఎక్కువ ఉంటది ఆడోళ్ళకు
అయ్యో మాకుండదండి డామినేషన్ వాళ్ళదే సస్తున్నాం ఏమనో ఏమో నిజంగా ఏమో నండిమరి మేము ఆ మగవాళ్ళది చాలా డామినేషన్ అండి బాబు
చాలా ఎక్కువ ఉంటది తెలుసు నాకు ఈ రెడ్డిస్ దాంట్లో కూడా అట్లాగే ఉంటది
అయ్యో రెడ్డీస్ దాంట్లో అట్లా ఉండదండి అసలు వాళ్ళకు క్కే బయటకి ఆ ఆడవాళ్ళకు డామినేషన్ ఉంటది రెడ్డీస్ దాంట్లో
డ్డి దంట్లో ఆడవాళ్ళది ఉంటది చౌదరి దాంట్లో ఇది మెన్స్ది ఉంటది
మ బ్ మగ వాళ్ళది ంటది వామ్మో మా వేధవల్ని తట్టుకోవాలంటే అసలు చాలా గుండె దైర్యం ఉండాలి చాలా ఒపికుండాలి ఇగో ఇప్పుడే ఇంకా నేను అదే ఓపెన్ గా చెప్తున్నా కదా మాచ్చ ఇది రెడ్డిీస్ లో మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు ఇంక పేరు ఎందుకు గాని ఇట్లనే ఇట్లనే ఇప్పుడు మీకు సమస్య చెప్పినట్టే తన చెప్తే తనతో ఓపెన్ తో ఓపెన్ గ ఒకటే ఒక మాట అన్నాడు వాయమ్మో నేను గని ఇట్లా మాట్లాడి ఇట్లా చేస్తే మా కవిత నన్ను పంచాయితిల పెట్టి నా మరువు తీసిి నన్ను సావ గోట్టి ఓరి నాయనో నన్ను ఆగమాగం చేసేది మీ అక్క చెల్లదాకా ఎంతో ఓపిక ఉందే తల్లి మీరు నిజంగా బంగారు బిడ్డలే అని అంటాడు మాతో పాటు చిన్నప్పటి నుంచి స్కూల్లో లో చదువుకుంటూ రామ్ నాంగని పేరు చెప్పేస్తున్నా పేరు కూడా రాము రామ్ నారాయణ రెడ్డి రెడ్డి అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు ఆ పిల్ల అయితే కవిత మా ఊరు తెలుసు మాతో కూడా మాట్లాడదు కాని ఓర్చుకోదు ఓర్పుగుణం ఉండదు బాగా కుళ్ళుబోతుది ఇంగ సాలరీ ఆడి శాలరీ అకౌంట్ లో పడ్డమే ఆలస్యం మొత్తం దానికి దానికి ట్రాన్స్ఫర్ కొట్టాల్సిందే వీటి దగ్గర ఒక ఐదు వేలో పది వేలో ఉంచుకుంటాడు ఇడు బండి ఖర్చులకి ఇగ సిగరెట్ కర్చులకి ఫ్రెండ్స్ తో అట్లా బయటికేళ్తే ఓ చ